లో
హలో అ మాలిక్ క్య కిధర్ గయా
ఓ
ఉం
గ్యాస్
సగం హిందీ సగం తెలుగు ఆతా
ఏ మనకేడ ఒత్తది ఇంగ్లీషు, హిందీ
ఉమ్ ఏడున్నవ్ ఏటు
ఔల
ఆడు ఎటో పోతానంటాండు మరి ఆపన్ ఆప్తాన వాన్నీ
ఎవలాల్లు
ట్ల వడి పోతాండు గాడు ఎవడో తెల్ జర్రైతే తల్కయ్ పలుగు ఆ
జాగ్రత్తగుండమన్
అట్ట పౌండ్ అట్ట పౌండ్ అట్ట పౌండ్ ఇటు ఒచ్చిండు కతమ్ రాయి జీరైతే తలకి పోగొట్టుమను
కాద్రా గొర్రెపోతున్నది గార మీకాడ
ఓ గొర్రెపోతున్నది, మేకపోతున్నది మళ్ళా తాతోటి తొల్కోచ్చిన మూడున్నయి జంపుతే గుంజేడుకు
ఓ గొర్రెపోతు గవాలె
ఎంతా ధర ఎప్పనా ఎన్మిది వేలు
ఎన్ని కిలోలెళ్తది
పది కలోల్ ఎల్తది
ఇంగ్య సుడరాదింకా కొద్దిగ
మాయ కడిక్ పోతె పదిహేన్ వేల్ ఏప్తడు మరె
ఏ మీ అయగాడి పోలేదు అని నీకాన్నే ఐదు వేలకు చూడు
ఐదు వేలకి ఐదు కిలోలు వస్తది ఇంకోటి ఉంది అది తీసుకో
ఈ ఇదే ఇక ఇదన్న ఆరు వేలకి అన్న చూడు పా తీసుకుంటాను మా వాళ్ళు ఫ్రెండ్స్ వస్తాన అన్నారు
నోరు లేకపోతే తాతయ్యకి ఇస్తాం మాట్లాడతావ అ మరి అ అదే మరే మరి చెప్పిన కాడికి అందుకమ్ము పోవాలి తప్పున ఎక్కువ చపలే తక్కువ చపలే ఎనిమిది వేలు అన్నానా ఆ
వస్తావా మరి
ని నిమ్ నాకదిరేది వేరే పదులున్నాయి ఇంకా నాలుగున్నాయి వచ్చేడిమళ్ళ ఇక నాలుగు కోనుకుచ్చేడి ఉన్నాయి మళ్ళా అంతా ఆగం ఆగం ఇందులో కొన్ని కొన్ని కొచ్చేటియి ఉన్నాయి అన్నానా
ఏని ఉన్నాయి ఇంకా
నేన్న కొన్నా అంగట్లా కొని పెట్టిన్నాయి పట్టుకు రావాలి నిన్న అంగడిగా
ఆ
ఉమ్ నిన్న అనాంగా అయితే పోయి పాటుకు కొచ్చిన్నాయి ఉన్నాయి నాలుగు
గుంజేడుకు పోదాం అనుకుంటాను మా వాళ్ళు ఎన్నడు పోలేరంట వేటని మాట్లాడదాం పాపం అంటే అందుకనే చేసేనా
పోద్దాం పోతే ఆగలా సూతా వీలుంటే వత్తా మాట్లాడేలా కొట్టోన్ని
మటన్ కొటెటోన్నా ఏ మా ఉన్న దాంట్లోనే బకలు ఒకలు నీ కొట్టోచు గరా
కొట్టోచ్చు తితి తియవచ్చు క మ నాకు వీల్ పడిదో వీలు పడదో
నీ ఏం పని ఉన్నాదిరా ఆ ఎండాకాలం మంచిగా పోయి పార్టీ చేసుకొని వత్తాను అంటే గోరే పోతులు మీ అయ్యకు చెపరాదు ఒక రోజు
చూద్దాం అలా ఎట్లా ఉంటాదో ఆ ఒకనాడు అటు ఇటు తప్పితే రావచ్చు వస్తే
ఆ
కాలేజీలో మాటేలెలా మరి
కాట ఎశా
ఆ
ఏ టాటా ఎసి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవళన్నా
ఉండేగా లెవిను అ నాజీర్ బాయ్ ఆల్ ఆలు ఆలు ఉండేగా
మరి మాట్లాడు మాట్లాడి రేట్ ఎంతనో కునుకొని నాకు చెప్పు
ఫోనే చేయి రాదు నువ్వే ఫోన్ చేసి అడిగితే చెప్తాడు ఎంతయ్యా నీకు తెలిసిది అది పోతే ఒకేలా నను పాలో అయితే టాక్టర్ అన్న ఎసుకు పోద్దాం పా
ట్రాక్టర్ రైటేరా మా ట్రాక్టర్ ఉన్నది నీ యమ అందులో డిజల్ కోట్టిచ్చుకొని పోతే అయిపోత
మరి ఇంకే డీజిల్ కొట్టుకొని పోయే దానికంట టాటా ఎసి అయి ఇయి ఒక సాఫేడ్ దానికే ఉంచితే కదా తాగుడు లేదు ఎమి లేకుండా ఉంచితే నే కొది
ఆఆ
ఓల్ ఒకల్ దానికే సపరేట్ ఉంచితే అయిపోద్ది ట్రాక్టర్ కి తినేకుండా తాగుకుంటు ఉంటే కథం
ఆ ఇప్పుడు టాటాఏసి పైసలు పెట్టుకుంటే మనకు
ఇంకో ఇంకోటోత్తది ఇంకోటి వత్తది యాదన్న ఒకటి
ఆ ఆ
అట్టే ఆలోచించేదాం అట్నే ఆలోచించి యదన ఒకటి చేద్దాం
ఆ ఎంత మనోళ్ళు వత్తరా ఇంకా
వత్తరు కావచ్చు వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడగాలి వత్తరా ఉమ్మ్ వత్తరా ఏమంటారాని అడిగి పోయోద్దాం
ఇంగ అందరం కలిసిపోతేనే మంచిగా ఎంజాయ్ చేసినట్టుంటది మల్లా మల్లా కలవం
ఉమ్మ్ తీసుకున్నము
ఓమ్ మా అన్నకైతే మనిషికి కోకా ఐదు వేలు ఏసుకుందాం రా అని చెప్పిన మరి
ఉమ్మ్ వాళ్ళకి ఐదు వేలు అంటే మనోళ్లు ఎవళ్ళు ఇయరుగా మరి
ఈ మనోళ్ళు వత్తానని అంటే మనిషికి ఓ మూడు వేలు ఏసు
ఆ మూడు వేలు ఏసుకొని ఇంకొ ఇంకోటి దాని దాంట్లోకి ఇంకో పిల్ల మాట్లాడుకొని
ఆ ఇగ మంచిగుంటది మళ్ళా
ఆ పది పది ఇరవై మంది అయితే మంచిగా దంపుకోవచ్చు
ఆ
తిని తాగి రావచ్చ మంచిగా
పొద్దుగాల పొద్దుగాల పోయి దర్శనం చేసుకొని
ఆ స అందులో కూసుకొని తిని తాగి మళ్ళ బయలుదేరేతలకి పొద్దు కుక్కుతది టైమ్ అయితది
ఆ ఇగ సాయంత్రం చిన్నగ తిని ఎల్తే
సిన బాక్లు పెట్టుకోని అది పెట్టుకోని ఇది పెట్టుకోని మంచిగా రావచ్చు ఇగ
ఆ మా ఇంట్లో బాక్సులు ఉన్నాయిలే టక్టర్ కు పెడితే వత్తది
అయె బాక్సులు దాన్నికి పెట్టుకొని మంచిగా పోయి తిని తాగి ఎంజాయ్ చేసుకుంటు ఉంటే రెం రెండు రోజులు మళ్ళ ఎటోళ్ళు అటు పోతారుగా అందరుూ
ఆ మళ్ళా మళ్ళా ఎవ్వడు కలవాడు ఎవ్వడు రాడు కాలేజ్ ఉన్నాయ అంటాడు ఒకడు ఎగ్జామ్ ఉన్నాయ అంటాడు
మళ్ళీ హైదరాబాద్ హైదరాబాదులో ఉన్నోళ్లు హైదరాబాద్లో ఉంటాళ్లు కె సముద్రంలో కే సముద్రంలో ఉంటాళ్ళు అంత ఆగమాగం తిరుపతి పోయిండా వాడు
వాడు బబుల్ గాడు తిరుపతి పోయిండుగా
పోతారట్ల మరి
వత్తాడు వత్తాడు వాడు కూడా వత్తాడు
ఓ మెయిన్ క్యాండెట్ ఉండాలే
నిన్న నైటే పోయిండు నిన్న పాటలు పెట్టి ఎగురుతాండు ఇంట్లే
హా హా సంభ్రమా
సంబరం సంబరం ఏహే నేను బోన అంటాడు తీసుకపోతాళ్న్నా అంటాడు
మావోల్లు ఇడిస పెడతా లేరు నాకు గుండు కొట్టి అంటున్నారు అడిగి తీసుకపోయి నేను బోన అంటానా అంటాను
అదే వద్దునా ఈ శుక్రారం రండు రజు అతే పోతుంది తిగిపోతే పోద్ ను చూద్దాం అడ ఎట్ల ఉంటదో అంట
ఆహా వాడు గుండు కొట్టిచ్చుకునుడు అయితదనే ఆ వత్తానన్నడు
సూపర్ ఉండే గుండు కొట్టించుకుంటే ఉం మంచి కుండ గుండు కొట్టించుకుంటే
ఆ ఎటు పోతన్నవ్రా ఆగు ఒక్క నిమిషం అరి
కొంచెం సేపు ఆగండి పోదాం ఏమ్ చెత్త రంట పోయి
ఏమో
ఉండ రాధురా కసేపు నీ ఎవరు ఫోన్ చెత్తరు
ఏమో మరి ఎవల్లు
ఊకే పోదా పోదా అంట ఆడు పోరను అత వత్తడటన వాడు ను ఫోన్ చేసడు
ఆ ఆ
ఫోన్ చేసి నోడు వత్తడంటన
ఏమో వత్తాఅన్నాడు మళ్ళ
వాడస్తతే ఇంకో నలుగురు అయితే అన్నొకటి ఆట ఆడొచ్చు ఏడినపుతా ఇడగ గురే పుద్దునేపుతాలు
మేపుతానికి పోయినావర ఆ మేపు మేపు రెండు రోజులు గట్టిగా మేపు
ఇగ రెండు రోజులు గట్టిగా మేపితెనే అక్కడ అయితది
ఆ
లేకపోతే డోల్లా
మంచిగ కండ మీద ఉన్నాయా పది పదకొండు కిలోలు ఎల్తదా
కిలో అనుకున్నదాని కంటే ఇంకో కిలో ఎక్కువనే వస్తాయి కిలో రెండు కిలోలు అట్టున్నాయి ఉం ఫోన్ చేసినవ మరి మీ వోళ్ళకు
ఇయాలా నైట్ చేసి మరి సండే పోదామంటార ఏమంట టరు మంగళవారం పోదామా
ఉన్నది అని చెప్పు
ఆ అదే బర్రెపోతును కూడా అడిగినా ఇయ్యాల మాది టాక్టరు అన్నని అడిగిన
అందరూ రాడ్ తీసి ఎపిత్తే ఉం
రేపన్న ఎల్లుండన్న డీజిల్ పట్కొని వత్తా మీకు చెప్తే కద వాళ శిక్ష ఒకరు. ఆహా
ఫిక్స్ అయితరుగా ఆళ్ళు గుడా ఉమ్ ఇంకా మొత్తుకుంటాంది పాడుగాను ఎల్లదీసి. హలో
ఆ ఆ ఓ కుక్క దాన్ని బట్టిచ్చేవు మళ్ళా మనకు ఉండదు.
దాది కాద్ ఎద్దే ఎద్దేములు కొడతా. ఎద్దు లేమో పడతాంది పోలారా
ఆ
ఒరె ఆ ఆన్ చేత్తానాడా
మరి పో మీ డాడీ కి చెప్పు ఇట్లా, మా వాళ్ళు కావాలన్నారు మరే పోత అని చెప్
చెప్పిన చెప్పినా లైన్ గీసిన.
మరి ఇంకేంది పోదం ఇగ.
ఆ
ఆ ఆ సారే లేమరి నేను వాళ్ళకు గుడ చెప్పి కన్ఫర్మ్ చెత్తా.
త్త
ఆ సరే